రెండు నిమిషాల్. హలో. హలో.
హలో.
హలో. హలో ఓసు ఆ ఇన్పిసున్నా అండి ఆ ఇన్పిస్తున్నాండి మీకు కిన్పిస్. ఉందా.
మీది కొంచెం వాయిసు స్ట్రక్ స్ట్రక్ అయితాంది.
ఇప్పుడా అండి.
ఆ ఇప్పుడు బాగా ఇన్పిస్.
ఏం చేస్తున్నారండి.
నేనా నేను ఊరికే ఉన్నానండి మీరు.
లేదండి ఇప్పుడే తిని మూవీ చూస్తా ఉంటి మూవీ చూస్తూ ఉన్నానండి.
ఉ. ఏ మూవీ అండి.
ఇది యూటర్న్ అని మూవీ అండి మూవీ చూస్తా ఉంటి. ఏం పన్ లేదు చూస్నారా అండి మీరు అది మూవీ.
ఆ చూసాను నేను.
ఆ. బాందండి మూవీ అయి. ది చాలా బాంది యూటర్న్ అని అందులో హీరోయిన్ వచ్చేసి. రిపోర్టర్ గా వర్క్ చేస్తా ఉంటుందండి.
అవునవున్ నాకి అంతగా నచ్చలేదు గానీ ఒకే. టైం పాస్ కి బాగుంది చూడొచ్చు.
ట్యాక్షన్ మూవీ కదండి అది కొంచెం హార్రర్ టైపు.
ఆ అవును.
ఆ నాకైతే నచ్చిందండి మూవీది.
ఓకే ఓకేనా నాకైతే అంతా నాకే నచ్చలేదు.
అంటే ఆ యూటర్న్ అంటే అది ఆ. డివైడర్ ఉంటాది కదా అది మూవ్ చేయడం వల్ల ఒక పాప చనిపోయి ఉంటుంది. అందువల్ల త తన తల్లి కూడా చనిపోయి తది ఆ ఆత్మయ్య వచ్చి అందరిని చంపు. తా ఉంటుంది అది డివైడర్ ఎవరు మూవ్ చేసింటే వాళ్ళని అండి ఇందులో.
అవునవును చూసానండి నేను కాన్సెప్ట్ బాగానే ఉంది. ఇంకా డైరెక్షన్ కొంచెం బాగా తీసింటే సినిమా ఇంకా బాగా హిట్ అయితండ్యా.
అవునవునండి కానీ నాకు కొంచెం హార్రర్ మూవీస్ అంటే ఇష్టం అండి అందుకే నచ్చింది నాకు.
అవునా బాగా చూస్తారా మీరు హర్రర్ మూవీసు.
ఆ అన్నీ బాగా చూస్తానండి. మళ్లీ ఇది ఇప్పుడు ఉంది కదండి సాయి పల్లవిది దియా అనే మూవీ ఒకటి.
ఆ అవునవును.
ఆ అది అది చూసారా అండి మీరు
ఆ చూశాను కానీ ఇప్పుడు గుర్తులేదు చూసాను శ మూవీస్ నేను కూడా చూస్తూనే ఉంటాను
అది కూడా బావుంది దండి తను పెళ్లి కాక ముందే ప్రెగ్నెంట్ అయింటుంది అందువల్ల అబార్షన్ చేసింటారు తన పాప కడుపులోనే చనిపోయిందని చెప్పేసి తను కూడా దయ్యం అయ్యుంటుంది పాప
ఆ అవునవునవును
ఆ అది మూవీ మీరు హరర్ మూవీస్ ఏం చూడరా అండి
హర్రర్ అని ఏం లేదండి మూవీస్ అయితే చాలు చూస్తాను
అవునా ఎక్కువ ఏవి చూస్తారండి మీరు మూవీస్
ఎక్కువ ఇవన్న ఏం చూడను గాని అన్ని చూస్తాను యా మూవీ బాగుంటే ఆ మూవీ చూసేస్తాను మూవీస్ అంటే ఇష్టం యా మూవీ అయినా చూసేస్తాం
కానీ బాగుంటాది కదండి మూవీస్ అన్ని మీరు రీసెంట్గా ఏ మూవీస్ చూడలేదా అండి
చూసా అండి పెద్ది సినిమా రిలీజ్ అయింది కదా మొన్న వరల్డ్ వైడ్ గా
ఆ బాగుందా అండి అది
ఆ బాగుందండి ఏంమన్టే కొంచెం లాంగ్ లెంత్ పెట్టారు మూవీ సో అందుకు కొంచెం బోరు కొడుతుంది అందులో హీరో రామ్ చరణ్
అవునా ఏమండి మూవీ స్టోరీ అది
మూవీ స్టోరీ ఏం లేదు విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతే విలేజ్ లో జరిగే కష్టాలు అవన్నీ ఉంటాయి సో కొంచెం మోటివేషన్ గా కూడా ఉంటుంది
అవునా నేను వెళ్దాం అనుకున్నానండి కాని ఎవరో బాలేదని చెప్పారు అందుకే పోలేదు
ఆ మరి అలా ఏం లేదు బాగుంది బట్ కా కనీ అంత ఏం లేదు కొంచెం బోర్ కొడుతుంది చానా లెంత్ ఉంది మూవీ
ఆ అదే ఇంట్లో వీకెండ్ లో బోర్ కొడుతుంది కదండి వెళ్దాం అనుకున్నా నేను కూడా అయితే మా ఫ్రెండ్స్ ఆ మీరు ఎప్పుడు చూసినారండి ఇది
నేను రిలీజ్ అయిన ఫస్ట్ రోజే చూశానుండి నాకు అలవాటు అలా చూడడం
ఓ అన్ని అంటే అన్ని మూవీస్ చూస్తారన్నమాట మీరు
ఆ అన్ని మూవీస్ చూస్తాం బట్ థియేటర్ కి కొంచెం పెద్ద సినిమాలకు ఒకటే థియేటర్లకి వెళ్తాను
థియేటర్స్ కి పద్ద సినిమాల కేళ్తారా
ఇంక మిగతా చిన్న సినిమలుకన్ని ఓటీటీలో వచ్చాక మొబైల్లో చూస్తాం
అవునా అండి నేను ఎక్కువ వెళ్ళను అండి అసలు థియేటర్ కే వెళ్ళను వెళ్ళను ఎక్కువ మొబైల్స్ లో చూస్తేదే మూవీస్ అన్ని
ఏమండి ఎందుకు వెళ్లరు
ఈ ఏమోండి వెల్ వెల్లడానికి కుదరదు నచ్చదు నాకే తెలీదు వెళ్ళనేకువ ఇంట్లోను పంపియారు
ఇంట్లో పంపియారా
ఆ ఎప్పుడు నేను కౌంట్ చేసుకొని చెప్పొచ్చండి ఇన్నిసార్లు వెళ్ళనానని అంతే తక్కువ పోయేది థియేటర్స్కి
అయ్యో
మీ తెలుగు మూవీస్ అంతేన ఇంక వేరే ఏవన్నా చూస్తారాండి మూవీస్
నా తెలుగు అండి మాక్సిమం ఎక్కువ తెలుగ చూస్తాను నేను
ఉమ్ వేర ఏవి చూడరాండి మీరు
అహా చూన్ను వేరే లాంగ్వేజ్ లేమ అంతగా రావు
ఆహా అంటే కన్నడ మూవీస్ కూడా చాలా బాగుంటాయండి ఉమ్ నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటను
ఆ బాగుంటయి చూస్తాను కానీ తెలుగులో డబ్బుయినవి చూస్తాను
ఆహా ఇంకేమండి మరి
ఉమ్ చెప్పండి మీకిష్టమైన సినిమా ఏంటి
నాకిష్టమైన మూవీ అంటే ఎక్కువనం నాకు ఈ తెలుగు మూవీస్ నాకు చ్చవ్గానీ కొరియన్ వెబ్ సిరీస్ చూస్తానండి అవి బాగుంటయి
ఓకే అండి రీసెంట్గా వచ్చినవి ఏడ చూసారు
రీసెంట్గా అయితే డేడ్ రీమర్ అని ఒక వెబ్ సిరీస్ చూసానండి వన్ సిక్స్ త్రీ వన్ వన్ సిక్స్టీ వన్ ఎపిసోడ్స్ ఉన్నాయావి
ఓ అమ్మయ్య
అన్ని చూసిన అంత బాగుంది రెండు సార్లు ఏమో చూసానండి అది
ఎందండి నెట్ ఎక్కువ ఉందా మీ ఇంట్లో నెట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉందా రెండు సార్లు చూసారు
అంటే బాగుందండి మూవీ అది వెబ్ సిరీ చాలా బాగుంది అడ్వర్టైజం కంపనీ అనమటాద అది అంటే ఏమంటాండి అంది మూవీస్లో ఇప్పుడు మన తెలుగు మయసులో ఎలా అంటే హీరో రిచ్ ఉంటే ఆ హీరోయిను పూర్ ఉంటది అలాంటివి ఉంటయండి కానీ కొరియన్ వెబ్ సిరీస్ ఇందులో ఏమంటే అమ్మాయికి అబ్బాయికి సేమ్ ఇది ఉంటుందండి డిఫరెన్సెస్ చూపిరండి అందులో చాలా బాగుంటది ఇంపార్టెన్స్ ఇద్దరికి ఇస్తారు అంటే వో ఇండిపెండెంట్ త వాళ్ళు ఉంటారండి మూవీస్లో గా వెబ్ సిరీస్ ఉంటాయి కదా అవి అందులో ఇండిపెండెంట్గా ఉంటారండి వాళ్ళు టే ఇద్దరు పనించేలా ఈక్వల్ ఈక్వాలి టి అనేది ఉంటుంది అందులో అందుకే నాకు ఎక్కువ అవే నచ్చుతయండి
అవునవునండి సేమ్ ఆ మీరు చెప్పినది కని కరెక్టే కానీ నాకు వాళ్ళ ఫేసులు సేమ్ అందరుూ ఒకేలా కనిపిస్తారు దేవరో హిరోఇన్ ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ తేవరో కనుకునేది కష్టం అయితుంది
మాత్ చైనస్ వల్లలా ఉంటారండి ఒకఓే టై కొరియన్స్ వాల్ళని కొంచం గుర్తుపట్టవచ్చు డిఫెన్స్ డిఫెన్స్ ప్లేసెస్ ఉంటయి మరి టర్కిష్ వెబ్ సిరీస్ కూడా ఉంటయి అవి బావున్ టాయండి
ఓకే మీరన్నీ చూస్తారా
ఆ అవే ఎక్కువ చూస్తానండి నేను అవే బాగుంటయి మీరువట్ల ఏమి చూడరా అండి మీరు
చూస్తా అండి అదే తెలుగులో డబ్బైయినవి చూస్తా ఎక్కువ నెన్
ఆహా
ఎందుకంటే వేరే వేరే లాంగ్వేజ్ లో చూడొచ్చు కానీ అంత ఫీల్లింగ్ సాటిస్ఫైయింగ్ గా ఉండదు
అదేమో నిజమే కానీ ఏమంటేే వేరే లాంగ్వేజ్ లో చూస్తే కొంచెం అర్థం అయ్యి మనకు కూడా ఆ నేనైతే వెబ్ సిరీస్ చూస్తే హిందీ నేర్చుకున్నానండి హిందీ నాకు మాట్లాడేకి వచ్చేది కాదు
ఓకే
ఇప్పుడైతే మేనేజ్ చేస్తా ఆ మూవీస్ చూ సి అలా హిందీ మూవీస్ చూడను గాని వెబ్ సిరీస్ ఏ హిందీ డబ్బింగ్ చూస్తానండి హిందీ కానీ తమిళ్ తమిళ్ మాట్లాడక రాదండి అర్థం అవుతది చూసి చూసి
ఓకే ఓకే చనా లాంగ్వేజ్ లో వచ్చాయి మీకి
మాట్లాడేకి రాదండి అర్థం అవుతుంది నా ముందర మాట్లాడితే అలా ఆ మూవీస్ చూసి అలా కొంచెం నేర్చుకున్నానండి నేను అంటే ఎక్కువ చూసేదాన్ని అప్పుడు కాలేజ్ టైమ్ లో కానీ ఇప్పుడు ఇంట్లో ఉంటాను అంత కదండి ఇంట్లో ఏం పని ఉండదు అవే ఎక్కువ చూస్తూ ఉంటానండి మీరు వేరేవి ఏం చూడరా అండి మరి తెలుగు మూవీస్ కాక వేరే మూవీస్ ఏవి
ఏందండి మీ వాయిస్ సరిగ్గా వినపల్లె
హలో
ఆ చెప్పండి
చూడండి బాగుంటాయి కొరియన్ వెబ్ సిరీస్ వేరే ట్రాన్స్లేషన్స్ ఉంటాయి కదా డబ్బింగ్ లో చూడండి బాగుంటాయి చూస్తా కొంచెం లాంగ్వేజ్ నాలెడ్జ్ వస్తది కదా
అదే దానికోసం అన్నా చూడాలా
ఆవును అట్లా ఏమంటే ఎక్కువ ఈక్వాలిటీ ఉంటది అండి గర్ల్స్ గర్ల్స్ సపరేట్ బాయ్ సపరేట్ మన మన తెలుగు మూవీస్ లో ఎలా అంటే అమ్మాయిలు అక్కడ వెళ్ళకూడదు ఇక్కడ అది చేయకూడదు ఇలాంటివి ఉంటాయి కానీ అందులో అలా ఉండదండి అమ్మాయిలు చెయ్యాలి అబ్బాయిలు చేయాలి ఇద్దరు చేస్తేనే అని అందులో ఈక్వాలిటీ చూపిస్తారు అందుకే నాకు ఎక్కువ అవే నచ్చుతాయండి అవే మూవీస్ ఎక్కువ చూస్తాను
అవునండి అ ఇంట్లో వాళ్ళు కాని కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు పేరెంట్స్
ఏమ ఏమండి
ఇండియన్ లో పేరెంట్స్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు
పేరెంట్స్ కొంచెం స్టిట్టే నాకే నేను ఎక్కువ కాలేజ్ లో ఉన్నప్పుడు అండి ఎక్కువ చూసేది మీరు ఒకవేళ చూసేది అట్లుంటే మై గల్ఫ్ ఫ్రెండ్ జెలియన్ అని ఒక వెబ్ సిరీ ఉందండి చాలా బాగుంది దాంట్లో అమ్మా ఏలియన్
ఓకే ఓకే
అది కూడా చాలా బాగుందండి వెబ్ సిరీస్
ఏం నేమ్ అండి
ఆ మై గర్ల్ ఫ్రెండ్ ఇజ్ ఏలియాన్ అని వెబ్సిరి నేమ్ అండి ఆ తను స్పేస్ షిప్ నుంచి కిందకి వచ్చింటుందండి
ఓకే ఓకే ఆ చూసా నేను విన్నాను
ఆ హార్మోన్స్ కలెక్ట్ చేయాలని వచ్చింటుంది ఆ అలా యా కిందనే ఒక అబ్బాయిని లవ్ చేసి ఉంటుందండి తన కోసం ఇక్కడే ఉండిపోతాది తనికి ఎన్ ఎన్ని శక్తులు ఉన్నా అన్ని వ దిలేసి ఇక్కడే ఉంటుందండి తను అబ్బాయి కోసం చాలా బాగుంది అది కూడా లవ్ స్టోరీ ఆ
చూసాను నేను రీలు చూద్దాం అనుకున్నా మూవీ కానీ మర్చిపోయాను చూస్తానండి మీరు చెప్పారు కదా చూస్తాను పక్కా
ఇంకేంటండి మరి
చెప్పాలండి మీరే తిన్ ఆ తిన్నానండి మీరు
తిన్నామండి తిని ఊరికే కూర్చొని మూవీ చూస్తాను యూటర్లు మూవీ అండి
అయిపోయిందండి మూవీ
లేదండి ఇంకా కొంచెం ఉంది మరి చూడల్లా కొంచెం ఏదో పని ఉంటే చేస్తా ఉంటండి
తార్లు హుం
మ మధ్యలో చెప్పండి
సమంత యాక్టింగ్ బాగుంటుంది దాంట్లో
అవునండి బాగుంటది సమంత యాక్టింగ్ పో మరి ఓ హో బేబీ అని అదో మూవీ తీసింది కదండి ఆ దాంట్లో కూడా చాలా బాగా యాక్టింగ్ చేస్తుందండి
ఆ యూటర్న్ లో మ్యూజిక్ చాలా బాగుంటుంది
అవునండి అవును బాగుంది సరే అండి మరి
ఆ సరే అండి మరీ చేస్తాను
ఓకే అండి బాయ్ అండి
హా బాయ్